హలో ఏం లేదండి ఆ మీరు
మేము దిన్నమండి, ఇగా ఇగ రేపు శ్రీరామనవమి గద కొన్ని కొత్ త్త డ్రెస్సులు తీసుకుందామని అనుకుంటున్నా
అవునా
ఉమ్
సరే మరిప్పుడు తయారు గాండి మరి పండుగన్నప్పుడు రెండు గంటలకు లేసి తయారు గావాలె
ఆ ఇగ అయితం
మ్మ్ మరి పని జేసుకుంటే మరి
అదే అదే అవునవును.
ఇంక
ఇంక చెప్పండి మీరెట్
ఏం లేదండి
ఉమ్
ఇంకా
ప్పాలే మీ పిల్లల్నరవనీయకండి
ఏమో అండి ఇగ గానియ్యండి ఏదోకటి గానీయండి లాస్ట్ ఉంటద్లే, ఉమ్
ఇంక
చెప్పాలే సౌండ్ క్వాలిటీ మంచిగుండాలని అంటరు వాళ్ళు, ఎక్కడ క్వాలిటీ అత్తది వీళ్ళు ఓర్రితే పిళ్ళల్లోర్రితె రావు కట్టయినట్టే ఇట్ల మంచిగ మాట్లాడిన రావ్
అదే అండి ఇంకా
ఇంక జెప్పాలండి, బయట కూసోని ఎంజాయ్ చెత్తాన మ
అవునా
ఆ ఆ ఇప్ప ఇంట్లో పో అక్కడ ఆడుకోపోరి
ఇంకేంటండి మ రేపు టెంపుల్ క వెళ్తారా షాపింగ్ లో ఏమైన్నా వేసినా అండి ఈ మధ్యలా
ఇంకేం షాపింగ్ అదు షాపింగ్ లు ఎంలేవ్
ఎంచేయలేద
షాపింగ్ లో
ఆహా
వా
మీ దగ్గర జూడియో ఉంద అండి
ఆ
మీ దగ్గర జూడీయో ఉందా
జూరియానా ఉంది ఉంది
మంచి ఉ
కలెక్షన్ మంచిగా ఉంటుందండి
మంచిగుంటద అవునా
ఇంకా
ఇంకా చెప్ప
చెప్పారండి ఏం చెప్పాల
మీదగ్గర జఫటోలు స్విగి
జియో మాార్ట్లు ఉంటాయి జియో మాార్ట్లు ఉన్నది ఒకటే బట్ అన్ని ప్రోడక్ట్స్ ఏమి లేవు ఉన్నాయి ఇట్లా వచ్చినట్టున్నదండి మీరు మాట్లాడుతా ఉండండీ చేయకం
అదే అదే క్వాలిటీ బాగుంటద ఆగండి ఆగండి క్వాలిటీ బాగుంటద
ఏమోండి ఆగండి మీరు మాట్లాడడ ఇంక ఏం చేస్తున్నరండి
ఇంకేం లేదు చెప్ చెప్పండి చెప్పండి మీరే క్యాష్ ఇస్తానండి
ఆ క్యాష్ ఇస్తారా అండి వన్ జీరో త్రీ అండి ఇంక ఇక్కడ దగ్గర వచ్చడానికి రాలేద అండి ఇంకా
ఇంక
మీరు రాలనుకున్న డెలివరీ పార్ట్నర్ ఎవరు తీసుకోలేదండి ఆర్డర్ పెట్టినా కాని ఇంకెవరు తీసుకోలేలిర ఇం పికప్ ఇంగ్ పెడతాంది ఇంకా అంటే ఎవరు రారనుకుంట
ఆహా
రారానుకుంటా
ఓకే ఓకే
నువవు ఎందుకు ఇచ్చినావు అవి ఎ వీనికి ఇచ్చి ఎందుకు పంపించినావు నువ్వు
ఊ ఏమోన్నా ఏమనండి మీ పాపకి ఇమ్మనండి
ఇగో మమ్మీకి ఇపో మమ్మీకి ఇపో ఉ ఆ టు హండ్రెడ్ రుపీస్ పట్కొ అదే చూడు
ఆ ఓకే అండి ఇంకా
లేదండి తిన్న రా అండి మరి ఏం కూర చేసిర్రు అండి మరి
మేము ఈరోజు టమాటా అండి
టమోటా చేసిరా ఓకే
మీ చుట్టాలు ఎవరన్నా ఇంక బయట స్ట్రైట్ స్లోళ్ళు అటు ఇటు ఉన్నారా
ఉన్నారు ఫారెన్లో ఉన్నరండి
అవునా
ఆ
పాపాాపైై సేతను ఇంకా చెప్పండి ఏం సంగతి మరి ఏటా అన్నా ఎటు పోరా అండి ఇగ మీరు బయటికి
ఇంట్లోనే అండి ఇప్పుడు లాక్డౌన్ పడుతంది కదా ఇంట్లోనే అలవాటు చేసుకోవాలండి ఇప్పుడు
అంతే
ఆ
అంతే అంతే
ఊ
ఇంకా మీ మీ పక్క మీ దగ్గర గ్రీనరీ వెదర్ అంతా మంచి ఉంటదా మీ దగ్గర గ్రీనరీ వెదర్ అంతా మంచిగా ఉంటదా
ఉంటాది అండి
అవునా
ఊ మీది మంచిగా ఉంటుదా మరి
మా దగ్గర అంతేమీ ఉండదండి
ఏమి ఉండద చూడ్డానికి అవునండి
ఆ
సరే ఆ ఆర్డర్ పెట్టినామండి జియో మార్టులో పాలా ప్యాకెట్లు అత్తాడు ఇగ రావు అన్నట్టే ఇగ
అంతేనా మీరు ఎప్పుడు తీసుకుంటారేమో అండి గట్టు అసలు అప్పటి నుండి అటుపోతే పోరేమో రేపు ఇప్పుడు తీసుకుంటారని చెప్తున్నా కదాండి మళ్ళా అదే
ఏం తీసుకుంటామండి
ఊరోళ్ళు లెక్క మాట్లాడతారు ఏంటండి రైట్ ఎప్పుడు ఒక షాప్ ఉంటది కదా
ష ఏ షాపు ఆ షాపులు లేవ్వండి ఇప్పుడు ఇప్పుడు ఎవరు పోతారండి ఎంత దూరం మూడు కిలోమీటర్లు పడుతదండి
మూడు కిలోమీటర్ల ఎందుకు
అ మరి ఎక్కడండి
ఊ ఇక్కడనే ఉంటది కదండి అదే నైటు టెన్ థర్టీ లెవెన్ వరకు ఉండేది
ఆ షాప్ ఉన్నది కానీ ఇప్పుడు కూడా టైం అయిపోయింది కదండి
అదే నేను అదే చెప్తున్నా అప్పటి నుండి ఇప్పటికి వన్ అవర్ తాంది ట్రై చేయవట్టి అని
మరి లేదు కదా అండి మరి ఇప్పుడు మరి మరి ఎవరు తీసుకస్తారు అండి ఇలా వన్ అవర్ అయి దే ఏందండి పెట్రోల్ ఉండద్దా అని బైక్లా
ఆ
వె బైక్ లో పెట్రోల్ లేంది ఎవరు తీసుకొస్తారండి
కప్ తీసుకొచ్చుకోవాలి పెట్రోల్ అమౌంట్ తీసుకచ్చు
నేను రెండు రోజుల మందమే తీసుకొచ్చిన అండి మీరు చూడకుండా పాలు అన్ని ఖరాబు చేసింరు చూడాలి కదండి ఫ్రిడ్జ్ లో పెడితే అయిపోతుండే కదా
ఫ్రిడ్జ్లా అంటే ఇక ఈమెకు నిమిష నిమిషానికి బయట పెట్టుడేనాయే
య ఒకటి పైస
నిమిష నిమిషానికి వేడి వేసుడే ఆమె అన్నం లేదు ఏం లేదు మొత్తం పాలు పాలు పాలు లే తాగుతాంది ఎట్లనో ఏమో
తే తిన్నావా
అప్పుడు తినిపించిన అన్నం మళ్ళా పాలే అన్నం తిన్నాక కూడా పాలే తాగుతాంది
ఇప్పుడు ఎట్లా మరి పాల ప్యాకెట్ ఈ అలవాటు ఎయ్యాలండి మీరు కూడా పాలు కూడం పాలు బంద్ చేపిచ్చి పాలు అవి అయిపోయారు వాటరు ఆ అట్లా అలవాటు చేపియాలి ఏ పాలు ఈ పాలు కూడా బంద్ చేపియాలి అద్దు బయట ప్యాకెట్ ఫాలు పిల్లలకి ఆరు ఇంపార్టెన్స్ అయితే మంచి అవసరం లేదు జీవన ఉంటే పిల్లలకి జ్యూసులు పోయాలి వచ్చి షుగర్ లేకుండా జ్యూసులు వితౌట్ షుగర్ జ్యూస్ లు తాగిపించుడు అలవాట ఆ నోరు కూడా ఆ నోరు కూడా ఇప్పుడే ఆ నోరు కూడా ఇప్పుడే సప్ప వడి పియాలి పిల్లర్ ది ఎందుకంటే తక్కువ ఉప్పు పెట్టడం తక్కువ కారం పెట్టడం తక్కువ మసాలా పెట్టడం తక్కువ ఆ నోరి ఇప్పుడే అలవాటు చేసిన అనుకో అట్నే అట్నే ఉంటది అన్నటు మంచిగా వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇప్పుడు మనకు ఖరాబ్ కాలేదా ఏజ్ నో తాక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇక రాయనే ఆ వాళ్ళకు కూడా ఏం అంతాగానం అలవాటు చెయ్యదు పచ్చి ఏ కొంచెం అలవాటు వేపియాలి పిల్లలకి
ఆ చెయ్యాలి ఇగ మా పాపకు అయితే మొత్తానికే ఏం తింటలేదు దో ఎట్లానో ఏమో
చూడాలే ఉ అ
ఇంకేంటండి విషయాలు
ఇంకేం లేదం ఓ డబ్బులు డబ్బులు ఏమి లేవండి మా సైడ్ ఏమి చిన్న టెంపుల్ కూడా లేవు లేవు అండి గల్లీ టెంపుల్లోనే ఉన్నాయి కంతే ఫేమస్ టెంపుల్ ఏమి లేవు
ఫేమస్ ఏం లేవా
ఏం లేవు మీ దగ్గర ఉన్నాయా
మా దగ్గర ఉంటాయిండి మాకు మహారాష్ట్ర బార్డర్ గడ్
ఉమ్ మీ ప్లేస్ కాదు అది చంద్రపూర్ మహారాష్ టెతూ మీ ప్లేసులు చెప్పండి
మా ప్లేస్ లా గంగాపూర్ ఉంటాది ఒకటి ఆ ఉండు అంచులు వాటర్ లాకెల్ పోాలి మంచి ఉంటది టెంపులు ఎప్పుడు జూన్ లేదా అండి మీరు చాలా బాగుంటందండి టెంపులు చుట్టూ అంతా వెదర్ అంతా బాగుంటది అక్కడ వై
చూడాల
ఆ మంచి ఉంటది కానీ ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గిపోయినాయి కొంచెం ఇట్లా చిన్నగా డ్యామ్ టైప్ ఇట్లా కట్టేసిండ్రు వాటర్ స్టోరేజ్ కోసం అనేసి
ఓకే
తక్కువ అయిపోయినాయి ఇప్పుడు లేకపోతే అప్పుడు చాలా ఇప్పుడు మేమైతే ఎ ఇప్పటికి ఎవ్రీ మంత్ అట్లా పోయి అక్కడ వాటర్లు ఆడుతా ఉంటుంటే చేపలు ఫుల్లు పడుతుండే చేపలు కూడా
అవునా
ఆ
ఇంకా అండి మీ ఫ్రెండ్ ఏదో మేకప్కిరు అంటేడి నర్మద ఆమె మళ్ళా మ మూడు వేలు వేసిరారు అన్నారుార ఇంకేం వెలేదా
ఇంకేమ లేదండి ఆమెనే ఒకసారి మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ అ అడగాలి ఏ గంతే ఇస్త అన్నట్టున్నది ఆమె తక్కువ అని అడిగటట్టు తొ మన మనమే చూసుకొని చేసుకునేదే పెట్టారు అదే బెటర్ మనం మనం లీడ్ మన లీడ్ మనక అయిదనా ఎక్కువ మనీ వస్తాయి ఓకే అండి మరి
సరే అండి మరి